ఎం చెత్తన్నావ్
హలో నమస్కారం అండి
నమస్కారం మీ పేరు
పేరు చెప్పకూడదండి తినరా అండి
తిన్న మీరు తిన్నారా
ఆ మెంగూడ తిన్నామండి ఏం కూరండి
మునుక్కాయ్ మీది
మాది వంకాయ కూరండి
ఉహు
అందరు బాగున్నారా అండి
బాగున్నారు మీరు బాగున్నార అందరు
ఆ మేము అందరం బాగున్నాం అండి చెప్పండి మీరు చేసే వర్క్ ఏంటి ఏంటి ఎం చేస్తారు రోజు
ప్రస్తుతం అయితే ఏం లేదు ఇప్పుడైతే ఇంటి కాన్నే మీరు
ఆ మేము కూడా ఖాళీనే అండి మెంగూడ ఎం చేస్తలేం
ఉమ్
అంటే ఏమన్నా జాబ్స్ లాంటివి ఏమన్నా జేస్తరా చదువుకుంటారా ఎట్లాండి
చదువుకోడమే ఈ ఇయర్ లాంగ్ టర్మ్
ఆ
ఇప్పుడు జాయినన్ గావాలి
అవున
ఉమ్
అంటే మరి ఖాళీగా ఇంటి దగ్గరనే ఉంటే ఎట్లా అండి తినడం గిట్లా మరి ఎవరు మమ్మీ డాడీ వాళ్ళు ఏమన్నా జేస్తారా అండి
మమ్మీ మమ్మీ జేస్తుంది
మమ్మి జేస్తుందా డాడీ లేడా అండి అవునా
ఉమ్
అమ్మేమి పని చేస్తందండి మరి
మమ్మీ కంకులమ్ముతది
అంకాంకులమ్ముతదా అంటే మీదేనా అండి చేను వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొనెల్లమేడమ్
కొనుక్కొనెళ్ళి అమ్ముతారు వీళ్ళు నాలుగురుఐదు పార్ట్నర్స్ ఉంటారు
ఆ
ఆ చేను బట్టి ఇరుచుకొమయి అమ్ముతారు వచ్చి దాంట్లో పంచుకుంటారు వాళ్ళు
అందరు వంచుకుంటారా
ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబెర్స్ ఉంటరు అంతే
ఆహా ఇ డైలీ అదే పనాండి వాళ్ళకు
డైలీ ఇగ ఎక్కువ మేడారం అప్పుడు ఎక్కువ సీజన్ ఉంటుంది
అ అవునా మరి మీరు గూడా వయెళ్ళొచ్చు గదా అండి ఇప్పుడు ఖాళీగానే ఉన్నా అన్నారు కదా
మనక ఆడ ఇంకో అచ్చ మనక అక్కడ ఉండది వేకెన్సీ
ఆహా అంటే ఎవరు బడితే వాళ్ళు పోద్దిగ వాళ్ళు ఒక గ్రూప్ తయారయ కాట్టి వాళ్ళే పోతారా
ఏమో అండి వాళ్ళే ఫస్ట్ నుంచి ఉన్నళ్ళను తీసుకోపోతారెక్కువ
ఆహా అంటే ఇప్పుడు వాళ్ళ డబ్బులన్నీ వారం వోలకు నెల రోజులకు పంచుకుంటార అండి లేకపోతే ఓ ఐదరు నెళ్లు అయినాక వంచుకుంటర
ఒక్కోసారి తొందర పంచుకుంటే లేకపోతే పండుగల ముందు ఉగాదికి మన్న ఉగాదీపొ దసరా దస్ తర్వాత దీపావళి అట్లా ఏమైనా
అ ఆహా అట్లా చేస్తారా అంటే పొలంగిట్లు ఏం లేదు దాండి మరి మీకు
పొలమిట్ల ఏం లేదిగ
ఆహా అంటెగ వ్యవసాయం ఇట్లా ఏమి తెలవదన్నట్టు
ఏం తెలిదు తాతా వాళ్ళు చేస్తారు వేసా మీంద ఏం
తటే ఉంటారంండి మీరు
ఆ మేము వాళ్ళ దగ్గరనే ఉంటాం
ఆహు మ్యారేజ్ అయ్యిందాండి మీకు
కాలే కాలే ఇంక్ నేను చదువుకోని ఇప్పుడు నా సెకండ్ ఇయర్ అయిపోయిన అంత
అవునా అంటే ఇప్పుడు మ్యారేజ్ అయినాక గూడా చదువుకుంటురు కదా అండి
ఆ చదువుకుంటా అదుకుంటాల
జాబ్స్ కోసం ఈ అట్లా కూడా చేస్తారు కదా ఇట్లా మీరు ఇట్లా మ్యారేజ్ అయినాక చదువుకుంటారేమో అనుకున్నానండి
కాదు కాదు జాబ్ వచ్చినాకనే మ్యారేజ్ చేసుకుంటాారు
ఆహా మీరు పల్లెటూరా సిటీయా అండి
పల్లెటూర
మీ పల్లెటూరేనాండి అంటే ఎక్కువ శాతం అక్కడ ఏం పంటలు పండిస్తారండి మరి
ఇక్కడ అన్ని వండుతాయి మా సైడ్ ప్రతి ఒక్కటి వండుతు
ఆహా ప్రతి ఒక్క పంటేస్తారా అండి మరి మీ తాతవాళ్ళు ఏమిేస్తారాండి
మక్కల్ ఎన్నా పాత్యాం
మొప్పజొన్నని పతిేస్తారా వెళ్తారా అండి మీర ఎప్పుడున్న మరి
మీ ఓన్లీ మందు కొట్టడానికి వాటి పెటి కొత్తాం మీతో మన
అవునా
అ
అంటే మరి వాళ్ళవి కూడా ఇట్లు చేనుు ఇట్లా గుత్తలెక్క పట్టే చసుకెళ్తారా అని మరి
నవల్ శేను మతుంమాద ఇక్రం బట్టి శేను మత్త మీరి కంగి అంద నఐ వందల ఆరు వందల కంకెళ్తాను
ఆ
తర్వాత వాళ్ళు ఇరుసుకొని పోతారు
ఆహా అంటే ఇ ఇప్పుడు మొత్తం చిన్న కాంకి పెద్ద కాంకి అని మొత్తం ఇలుస్తారా లేకపోతే వాళ్ళకి కావల్సిన వరకే తీసుకొని వెళ్తారా
మొత్తం ఇరుస్తారు ఇక అళ్ ఏము ఉండదుక
ఎసేను మొత్తం లటు పోయినట్టేనా అండి
ఆ మొం పోనట్టయ మొత్తం ఇర్ష అయిపోయానాక ఒకవేళ వాళ్ళకి అమ్ముడు పోకపోతే ఎండ పెట్తర్వాడి ఎండ పెట్ త పార్టీ అ జాల మతం
ఓహో అట్లా కూడా అమ్ముతారా అంటే ఓన్లీ అవేనా మన పేలాల జొన్నలు కూడా ఉంటాయా
అవి అమ్మరు అవి అట్లా ఇసి పెడతారు అవి వాళ్ళకే శనిళ ఆ సమయంలోళ్ళ వాళ్ళకే ఇస్తారు అ
ఆహా అంటే కాల్చయ అమ్ముతారా లేదా పచ్చ కాంకులు అమ్ముతారా
ఫస్ట్ స్టార్టింగ్ లో కాల్సమ్మది ఇప్పుడు ఓన్లీ వాళ్ళకి కేసుడే బేార ఎళ్లా కేస్తాల అంతే
అంటే పచ్చ కాంకులే అమ్ముతారు అన్నట్టు వందకిిట్లా యాభైకిిట్లాని అమ్ముతారా
ఆ వాళ్ళకిస్త రొమాటోపు వీళ్ళు
ఆా అంటే మన చిన్న చిన్న కాలు చమ్ముకునే వాళ్ళకు బస్తాలు ఎక్కేస్తారా
ఆ కంకులు ఇంతవంటే ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఉంట ఒక కంకుకి అట్లా ఇతారు
ఆహా అట్లా అమ్ముతారా అంటే మీరు వీల్లు ఆ పొద్దుగాల ఎన్ని గంటలవే సాయంత్రం ఎన్ని గంటల ఇట్ల వరకు వస్తారు మరి
నైట్ టెన్ అయితుది మార్నింగ్ దూ శేని దూరం ఉంటే పొద్దున్నే పోవుతారు లేకపోతే ఫైవ్ సిక్స్ అట్లా
ఆహా ఇగా లంచ్ బాక్స్ పట్టుకొని వెళ్తారా మరి
ఎటిసైడ్ నుంచే పోతారు మా మా ఇంటి దగ్గర నుంచే పోతారు అక్కడ ఇత్త నేను
ఆహా అంటే నువ్వే రోజు తీసుకెల్లీ ఇచ్చేస్తావా
ఆ వాళ్ళు అటు సైడ్ పోతే అటు ఇచ్చేస్తా పోయి లేకపోతే ఇటుస్తే ఇటు ఇచ్చేస్తా
ఆహా ఇగ పొద్దుగాల ఏం తినరు అన్నట్టు డైరెక్ట్ ఇగ లంచ్ బాక్స్ పట్టుకపోయే రెండు పూటలు అక్కడనే తింటారు అన్నట్ట
ఒకటే తింట్రు ఇగవాళ్ళు ట లెవెన్ ట్వెల్వ్ అవుతుది ఆ పొద్దున్న తినారు ఇగ వాళ్ళు పొద్దున్న లేచి వెళ్తారుగా పొద్దున్న తినారు ఇగ
అంటే తినే టైం ఉండదు అన్నట్ట
ఉంటాది తినరు ఆడవాళ్ళు ఆ ఉండదు టైం కూడా పొద్దున్న టీ తాగిపోతారు అంతే
అప్పటిదాకా ఆకలి కదాండి మరి మనం రోజుకు మూడు సార్లు తింటానం అన్నాం మనకు టైం టు టైం అన్నం లేకపోతేనే అసలు ఘోరంగా అయితది
వాళ్ళకు అలవాటుయినది
అవునా
అ
ఇకేంటండి విశేషాలు మరి
చెప్పాలి మీరు ఇప్పడకం నేనే చెప్పినిగా మీరు చేప్పండి
అంటే మీరు ప్రైవేట్గా చదువుకున్నారా గవర్నమెంటే చదువుకున్నారాండి మరి
ప్రైవేటే అన్ని చిన్నప్పుడు
అ అప్రవేటే చదువుకున్నారా అంటే సిటీల్నేన అండి మీరు చదువుకునేది
మ సిటిల్ నే
బాగుంటద అండి మరి హాస్టల్ హాస్టల్ ఫుడ్ ఇట్లా మంచిగా పెట్టడం
మేం డేస్ే రోజు పోయవచ్చు వేన వేనొస్తుంది నాకు పోయచ్చుడుే రోజు
స్కూల్కి వెళ్ళినప్పుడు వ్యాను ఇప్పుడు కాలేజీకి కూడా వ్యానేనా అండి
కాలు కాలేజీ కాస్టల్ ఫుడ్ బానే ఉంటది అక్కడ కూడా
అంతేనా
టూ ఇయర్స్ హస్టల్ నెక్స్ట్ మళ్ళ హస్టలే
ఉహూ అంటే టెన్త్ వరకు ఇంటి దగ్గర నుంచే వెళ్ళారా అండి వ్యాన్లా
ఆ అవును
ఆహా ఇక ఫీజులు మొత్తం మమ్మీ కటుడేనా అండి
ఆ మమ్ీ కట్టుడ
ఆహా ఏమన్నా జాబ్ చేయాలని ప్లాన్ ఉందా అండి మరి
చేయాలి కదా చేద్దామనె ఉంది
చెయాలి కదండి పాపం కష్టపడుతుంది కాబట్టి
అన్నీ మళ్ళ ప్రైవేటు స్కూల్ అంటే తక్కు డబులు అయితాయా అండి మాకు గవర్నమెంట్ చదుపియడానికే ఎప్పుడైన్నా సదివేది పోయి చూసిొచ్చడానినికిే మ కష్టం అయితంది నీకు ఫస్ట్ నుండి ప్రైవేట్ అంటే ఎన్ని డబ్బులు ఖర్చు కావచ్చ అండి మరి
అవునవును
ఆ మీకు పెట్టే డబ్బులకు మీకు పెట్టే డబ్బులకు ఎవలన్నా చ పేద పిల్లలు సాాదొచ్చు కదా అండి
అవును
ఆ చెప్పండి ఇంకా ఏంటి విశేషాలు ఆ అంతే అంతే అండి
కే ఇ వళ మతం కవచ్చట్ం అనకే ప్రిపేర్ అయిత అంత ముంచియదు
ఆ ఆ కాడి ప్రిపేర్ కాండి మంచి జాబ్ చేయండి జాబ్ చేసినాకనే మ్యారేజ్ చేసుకుంటరా అండి మరి
జాబ్ వాతేనే మ్యారేజ్ లేకపోతె లేదు
అప్పటిదాకా మ్యారేజ్ చేసుకోరండి అయితే
చేసుకోను జాబ్ చేయ్యకుండా మ్యారేజ్ చేసుకుని నేనేం చేయను
అంతేనండి ఇద్దర్ని చేతడండి
ఏం వొద్దు ఒక్కని చాలు ఇప్పుడు జనరేషన్ లో ఎవరు రారు జాబ్ లకి జాబ్ వాతేనే మనం చేయలేము అ నొకండి
మీరొక్కరైనా
అవును
ఏమైన్నా జంతువులు లాంటివి ఏమైనా ఉన్నాయా అండి మరి మీకు
ఏం లేవు
జంతువులు ఏం లేవా అండి బర్రలు గేదే లాంటి
ఆహా ఏం లేదు తాత వాళ్ళకు ఉన్నాయి మెకలు
తాత వాళ్ళకు ఉన్నాయా
అవును
ఆహ ఏంటిఉన్నాయండి బర్ల
లేదు మేకలు
మేకలు ఉన్నాయా మేకలు అంటే మరి బయట ఇట్ వాళ్ళు కాస్తారా ఇంట్లో వాళ్ళు ఎవరైనా వెళ్తారా
ఇంటి వాళ్ళు అమ్మమ్మ వెళ్తుది
అమ్మమ్మ వెళ్తుందా ఎందుకు తాతయ్య ఎందుకు వెళ్ళారండి మరి
తాతయ్య వెళ్ళాడు అంతే తాతయ్య వాలా పెద్ద మనిషి ఓకురే
అంటే ఉళ్ళె పెద్ద మనిషియి ఊరికే రోజు పంచాలక పోతారండి ఊళ్ళే
ఆ అవును ఇంటికాడు ఉండడు అసలు
మరి వ్యవసాయం ఎవల్ చూస్తారాండి
వ్యవసాయం కూడా మామమ్మనే ఇక తాత అప్పుడు అపుడు చూసితాడు అంతే
ఆ నీళ్ళు అట్ట వస్తాడు అన్నట్టు
నిల్ నిలు అమ్మమ్మగా కడతాది నిల్ కూడా
అమ్మమ్మ మేకకి ఎక్కడ పోతుది వ్యవసాయం ఎక్కడ చూసుకుంటదండి
ఆ ఒకరోజు ఇంటి దగ్గరనే అ ఒక్క రోజు ఇంటి దగ్గరనే ఉంటది
ఆ
మ తెలా మళ మోర్నింగ్ నుంచి మల్ల పోతది